బాగుండవు గయి
సీను బాగున్నావా
బాగున్న గయి తిన్నావా
ఏం చేస్తున్నావ్
ఏంది గయి బయట నిలవోడకుండా ఇక్కడ మామిడిగాయ చెట్టుంటే పోత అంతా వచ్చి చూస్
అబ్బా బాగుందా యు చూడ్డాని
న్యూ ఏమింది ఒక చెట్టు ఉందింటే ఇంకంతా ట్రైల్ పోయ అద ఏమ న్యూ ఏం ఉండదు గయి బ సల్లగ ఉంది గయి బయట
మేము ఉడికిపోతున్నాం లోపల రూమ్ లో
ఆ ఆ నువ్వు బయట తిరిగితా మాట్లాడతివి
తిన్నావా మధ్యాహ్నం
ఉ తిన్న గయి నువ్వు తింటివ
ఆ తిన్న
ఎం తిన్నావ్
సాంబార్ అన్నం
హూ నేనా ఏదో తిన్నాలే గయి
అవును ప్రాజెక్ట్ వర్క్కి నెంబర్లు ఇపియాలన్నావు ఏమన్నారు
అయ్యా ఎంత మందిని అడుకుంటానన్నలే గయి
ఎందుకు టెన్షన్ వేపిస్తారు కదా నీకు వెంట వెంటనే కావాలంటే ఎవరు చేస్తారు పని
వెంట వెంటనే అంటే ఇప్పుడు నేను సార్కి పెట్టాలని చెప్ప చెప్పా కదా నేనుంటే
చెప్తావులే అంటి కొంచెం టైం వేస్తామని చెప్పిన వారు కద ఇంకా రేపు ఉంది టైం
నీకేం గాయి మీకు చేసే వాళ్ళు ఉన్నారు నాకు ఎవరున్నారు
అబ్బా
ఉ ఎవరు పటిచుకోరు అసలు ఫోన్ చేయను కూడా లేదు తెలుసా మా వాళ్ళు ఒక్కరు కూడా వర్క్ అయిందా లేదా అని కూడా
వాళ్ళకు అవసరం లేదు నీకోదానికి అవసరం
నేను నేను అదే నేను తిట్ తినలేను వాళ్ళలాగా వాళ్ళు పడతారు కాబట్టి అంత సీన్ల అందరు చేసినారు చెప్తా కదా నేను ఇంకాకయ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసావా ఆ చేసిన గాయి నేనే చేసా అమ్మకు చేశా మాట్లాడింది మా డాడీకి కూడా చేసా చింటుకి చేశా ఆ బా చేస్తావు గయి
బార పచ్చడి వేసుకున్నారా సూపర్గా ఉండింటుందే ఏమేమి ఉంటాయి ఉగాది పచ్చడిలో
ఏడు రకాలు ఏమో ఉంటాయి పులుపు తీపి చేదు కారం ఆ ఉ పు
చి ఏంది ఉప్పు
ఉప్పు ఒగురు తీపి చేదు కారం ఆ ఆ మళ్ళ సుచింగ్ రెండు ఆ పులుపూ ఆ
వగరు
ఆ ఒగురు అంతే
ఆరు రకాలు ఉప్పు తీపి కారం పులుపు వగరు చేదు
నువ్వు తిన్లా
నేనా నేను తిన్నాను
ఇంటికెళ్ళావా పండక్కి
మాములుగ్ చానాసార్లు తినున్న ఈ పండక్కి తిండ
ఆహ ఇ పండక్కే గదది చేహేది ఇంగే పండక్కి చేయరు కదా అంటే ఇప్పుడుప్పుడే గదా మామిడి చిగుర్లు అట్ల బాగొస్తాయి మామిడివి
అవును వేప పూత మామిడి చిగురు
అన్నీ వస్తాయి బలే ఉంటాది ఇప్పుడైతే ఎంత మామిడి అన్ని మామిడి చెట్లే తెలుసా ఇక్కడంతా అంత మామిడికాయలు కాయలే కనపడుతున్నాయి నాకేం నలబడు
బాగా తినబుదైతది ఉప్పు కారం వేస్కోన్ తింటే ఉం ట్టది నా సావి రంగా
కానీ అదంతా వేరే ఈ పి జి దగ్గిర మా పి జి దగ్గర్లేవా అది పకరీళ్లు ఉంటాయి జూడు
అయ్యే
వాళ్ళ తానబొయ్ అట్ల బొయ్ పెరుపుకునేది
ఏవుతిలే ఇంక ఎండక్
పెద్ద పెద్ద కాయలు కనపడతాన్నాయ్ గాయి సామి చ తెలుసా
చూసిది అడిగి పీకచ్చుకునేది
స నేనా పోన్ గాయి అసలు పోనే ఫోన్ ఎవరు తెలీదు గదా ఇక్కడ ఎవురితో మాట్లాడేదిలే బయట
బిల్డింగ్ అవుతల ఉంద చెట్టు అయన్నీ జుబుడమాడి పిల్ సీజన్ లే వచ్చె ఫ్రీగా అయొస్తాయింక కొద్ది రోజులు ఉంటే తక్కువ రేట్లకే ఇస్తారు
పిల్ సీసనా
మ సమ్మర్ ఇంట మావిడికాయలే గదా ఇంకా యా పాటర్ మిలను కర్భుజా
నేను ఇంతకు ముందు సంవత్సరంలో పనికి కూడా పియ్నను తెలుసా కాయలు పీకేక్ అంటే కాయలు పీకేసి ఒకసారి మా యమ్మని అడుకుంటాంటే తొడగిబొయింది మల్లా రోహిత్ గోల దీరిపొయింది గమ్మన వచ్చేహ్న ఆ రోజు నుంచి నేను వస్తానంటే గుడ మాయమ్మ దొడగపోల చేసా నేను నేన్ చేస్ మాయమ్మ చేసుంది ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాను
అబ్బో ఇంప సంపాదిచ్చావు అయితే ఒ రోజు పని
అమ్మా కష్టం తల్లే బీర్సగవిద్ నా మొహమట్లే
మావిడికాయలు అయితే వీకున్నరు బాగా ఇచ్చారా ఫ్రీగా
ఆ ఇస్ అంటే మామిడికాయలు బా మాగిపోయి కిందపడి పోతాంటాయి గదా వాటిని మనం బాగెత్తుకొచ్చుకునైచ్చు. ఆగిపిండేటివి అట్లా తీసుకోరనమాట మార్కెట్ లో అవంతా మనకే ఇచ్చేస్తారు
బో మీకేమెలే మా వాళ్ళు బత్తాయి కాయలు కోడానికి పోతారు చీనా పండ్లంటర్ కాదా వాటికి ఉ
బాగుంటుంది కదా పంట కూడా
అవును బాగుంటుంది బాగా చల్లగా ఉంటుంది చెట్లు ఏలాంటే ఒకసారి చిన్న చెట్లు అయితే ఎక్కువండ ఎండకి తట్టుకోలేం అది కూడా పనీ కష్టమే నేను కూడా చంపాలి వి దేనికి చిన్న చెట్లు అంటే ఫైవ్ ఇయర్స్ దాటిన చెట్ల లకైతే వస్తాయి
ఊ
ఇంకా అవి చిన్న యంటే ఒక మ నా ఎత్తుంటాయి ఒక మనిషి ఎత్తు
ఆహా ఇంకా పెద్ద అంటే మీరు చెట్లు ఎక్కాలా
ఊ
అయ్యా మామిడికాయలు చెట్లు ఎకినప్పుడు వాటి జ్యూస్ అంతా పడుతాది చర్మం అంతా పాల్ ధైపోతుంది ఊ
మరి ఎట్లా కోసాం మిమ్మల్ని కూడా చెట్టు ఎక్కి కోసారా
ఆహా దోటి ఉంటది దోటీ హలో
ఆ పైనుంచి కిందకి కిందకి పడతవి పగిలిపోవా
ఆహా కింద అంత గడ్డే ఉంటుంది మెత్తగా ఉంటది అ పగలావ్ పచ్చిక
అవునా హలో హలో ప్రేస్ లేదు వినిపీడం లేదు హలో వినిపట్లేదా ఆ వినిపిస్తుతోంది ప్రీతి అయ్యో భయంమేస్తోంది సగ్నల్ రాకపో పోతంటేనే
ఎందుకో అస్తాదిలే
సడన్గ అయ్యో యడ కాల్ కట్ట అయిపోతుందని
అట్లెం ఉండదులే.
ఉ ఇందకే వేరా అక్క కి చేస్తుండే సడన్గా కట్ అయిపోఇంది
వయి
ఇంకేం లేదు ఇక్క ట్రైన్స్ ఎక్కువ వెళ్తా ఉంటాయి. సిగ్నల్స్ ఉండవు ఇదే ప్రాబ్లం. ఊ ఏదై నా వర్క్ చేసుకునే కూడా వీలు ఉండదు.
ఆహా ఒకవేళ ల్యాప్టాప్ వర్క్ చేయ్యాలంటే ఇంటర్నెట్ రాకుండా ఉంటే కష్టం ఐతది
ఇష్టము ఉన్నది ఎంది వైఫై ఉంది కదా దాని వల్ల కొంచెం బెనిఫిట్ లేదంటే కష్టంగా అది లేకపోయింటే
ఊ
ఊ ఆ ఏంది
సెల్లలో నెట్టు బాగుస్తుందా
బాగాస్తు అదే వైఫై కనెక్ట్ చేసుకుంటే బాగా వస్తుంది
ఆహా అంటే సెల్లుంది నెట్ రాదా బాగా
రాదు అది కనెక్ట్ చేసుకొని చేసుకొని అది ఇది రావడం లేదు ఇప్పుడు
మీ ఫ్రెండ్ వచ్చిందంటవే మీ పిజీకి
ఆ వచ్చింది మాకి స్నాక్స్ ఇచ్చేసి వెళ్ళిపియింది బిడ్డ వాళ్ళ డాడీకి టాబ్లెట్స్ తీసుకోవాలని హార్ట్ ప్రబ్లమ్ అంకుల్కి వన్ ఉన్ వన్ ఒకటి గంట ఒకటిన్నర గంట ఏమో
ఆహా అంత దూరం జర్నీ చేసి టాబ్లెట్లు తీసుపోయేకి వచ్చిందా
ఆ గంట పడుతుందిలే మాముూలు వచ్చి పల్లె వెలుగు వచ్చి చిన్నగాపోతాయిగబ్బట్టి కొంచం లైట్ పడుతుంది ఉమ్ అందరికి చేసా ప్రస్ అక్క వాళ్ళు ఊరికి వెళ్తా ఉన్నారు
ఆ అయితే రేపు అంతా మీ ఇంట్లో బిర్యానీ బాగా చేస్త
అ బిర్యానీ ఎప్పుడు చేసుకోము మేము కలర్ రైస్ చికెన్
ఆ
చికెను వడలు ఎవన్నీ చేసుకుంటాం
బా చేస్తారా మీ సైడ్ ఫుడ్
బానే చేస్తారు
ఉమ్ అంటే మీ పీజీలో సక్రమంగా ఉండదన్ అంటావు కదా అంటే ఇక్కడ ఇక్కడ తిని తిని సవ్వగా అయిపోంటుంది నాలుక్
నిజంగానే కారం తినాలనే పండు మెరప్ కాల్ కారం చేస్తారు మా సైడ్ సూపర్గా చేస్తారు ఒక సారి అన్న నువ్ తిని చూడు
తినాలా ఎప్పుడున్నా తెస్తసే కదా నువ్వు మా ఊరికి
తెస్తేకదా అంటే మా దూరేం కదా వచ్చలకు అది చెడిపోతుంది అని అందుకని
ఇంగోస్తే నీ పెళ్ళికి వచ్చిదినాలా
ఉ ఏమో ప్రస్ అయి ప్రాజెక్ట్ సడ్మిట్ చేయాలంటా మండే
ఉమ్ అప్పుడేనా మాకు కూడా మండే కాదలే ఒక ఫ్రైడే అట్లా
ఉమ్ ఇంకేం ప్రస్ మామిడికాయిలు పిక్కో అయితే ఏళ్ళి
యాల్లె గాయి అందవ్ అందవ్ పైక్
ఇవ్వరా వాళ్ళు చూడు అప్పుడే పూత ఫుల్ వచ్చిందేమో కదా
ఉమ్
ఏం ప్రస్ మీ హాస్టల్లో ఎప్పుడు వాటర్ ప్రాబ్లమే కదా
బా అవును గాయి
ఉమ్ ఇంకేం ప్రస్ మరి ఉంటాను
ఉమ్ బాయ్
బాయ్